హలో
హలో
హలో హాయ్ండి
హాయండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఎక్కడండి మీది
మాది గ్రామం అండి
ఆహా ఓకే అండి ఆ మీ దగ్గర ఆ మాది సిటీ అండి
అవునా
హ్మ్ మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయండి ఇప్పుడు ఎండలు చాలా ఉంటున్నాయి కదా
అవునండి ఇది ఇప్పుడు గ్రామంలో అయితే ఇది రోహిణీ కార్తిీ అంటారండి బాగా ఇట్లా బాగా కొడుతా అండి ఎండ ఇగ
అవునండి మా సిటీలో కూడా చాలా బానే ఉంటుంది ఎండలు ఈ మధ్యాహ్నం టైమ్ అయి అయితే చాలా ఎక్కువ ఉంటుంది పన్నెండింటి నుంచి ఆ నాలుగింటి వరకు అసలు ఎవరు బయటికి వెళ్ళడానికి సాహసం చేయట్లేదండి ఇంట్లోనే ఉంటున్నారు ఏదైనా పనులు ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉన్నాయంటే మార్నింగ్ పొద్దున్నే లేకపోతే సాయంత్రం అలా చూసుకుంటున్నారు
హ్మ్ ఇక్కడ కూడా బాగున్నాయండి అటు ఇటు చెట్ల కింద కూర్చోడం కొందరు అయితే ఎండలకి తట్టుకోలేక ముసలోళ్ళు చనిపోతున్నారు కూడా వడదెబ్బలకి
అవునువును ఈ మధ్యలో వడగాలులతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన వర్ష
ఆ సిటీ లో పడిందా అండి
హ్మ్ సి సిటీ లో పడిందండి
అందుకే మాకు ఇక్కడ కొంచెం మబ్బులు పడ్డ టు చల్లగా ఉన్నది నిన్న కానీ ఈ రోజు బానే కొడుతుంది మల్ల ఎండ
ఉమ్మా ఉహుం చాలా వరకు ఇబ్బంది అయి ఒక హాఫ్ డే ఫుల్ డే అట్లా ఆ కరం కూడా పోయింది
అవునవు చల్లగాందా అండి ఇప్పుడు మీకు
ఇ ఇ ఇప్పుడు చల్లా ఉంది
ఉహుం మీకు ఏసీ ఉందా ఏసీ ఉందా అండి
ఉందండి ఇంట్లో ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి
ఇంకా సిటీలో అందరు మంచి ఏసీలు ఇట్లా ఉంటారంండి పల్లెటూరులో మాత్రం చిత్రం చెట్ల కింద కూర్చోడం ముచ్చోట్లు పెట్టా డం ఏ ఏ కొన్ని గేమ్స్ అని ఉంటాయండి టి ఆటలు పచ్చి
అ ఓకే
అట్లాంటివి ఆడుతూ టైం పాస్ చేస్తారు ముచ్చట్లు పెట్టుకుంటా కాలాన్ని గడిపేస్తారు
ఉమ్ పల్లెటూరు పల్లెటూరులో చాలా ఆహ్లాద కరంగా మనించిగా ఉంటుంది కాకపోతే ఇక్కడ సిటీ ఇట్లో ఎవరి ఇంట్లో వాళ్ళే ఉ ఉంటా ఉంటూ ఉంటారు ఒకరికొకరు పరిచయ హలో కలిసి మాట్లాడుకోవడాలు అలా ఏమి ఉండదు
ఆ ఇవరి పని వాాల ఇవరి
మ్ ఆ ఉరుకు లో పరుగుల జీవితాలు అన్నట్టు
వాళ్ళ దగ్గర అయితే అస్సలు ఉండదండి ఏ పని చేసినా ఏ కూలి కెళ్ళినా కూడా ఏ పని కెళ్ళినా కూడా అందరూ మంచిగా పక్క వాళ్ళు ఇంటి పక్కనోళ్ళు ఇట్లా అనుకొని వెళ్తాం
మ్ మ్ అలా అలాంటి వాతావరణం అలాంటి టే మనుషుల మధ్యల మంచిగా ఉంటుంది
మంచి ఉం టయి ముచ్చట్లు పనేదెల్వదు అసలు పని జేసినట్టు కూడా అన్
అనిపి అవునవునండి
ఇంకా అన్ని కూరగాయలు గిట్లా అన్ని కొంటార అండి ఇగ మీరు
ఆ ఈ ఆక్ ఎవన్ కరివేపాకు తో సహా మేము మా మార్కెట్ కి కెళ్ళి తెచ్చుకోవడమే ఇక్కడ ఏం దొరకవు సరిగ్గా అన్ని పెస్టిసైడ్స్ అలా వేసి పండించిన కూరగాయలు మేమ్ తింటున్నాం అదే విలే ఆ ఆ చాలా ఖర్చుదండి సగం ఈ అ సగం చీర మొత్తం దానికే వెళ్ళిపోతూ ఉంటుంది
వామ్మో మా దగ్గర అయితే మేమిం ఇంటి ముందు ఇంటి పక్కన వంకాయ్ బెండకాయ్ టమాటా వేసామండి ఎందుకంటే కోతులు గూడా అవి తినవు గదా
ఆహ ఓకే
కోతుల వల్ల అవ్వేస్తాం బెండకాయ్ వంకాయ్ అవి తినవు కగాబట్టి మాకు ఇంగా అవ్వే వెళ్తాయండి తూ రవ్యే తి ఇంకా పక్కన నోళ్ళకి వీస్ తము వాళ్ళు వాళ్ళు వేరే వేస్తారు కదా బీరకాయ్ బీరక్ కాయ్ ఇంకా దొండకాయ్ వాళ్ళు వేషినాయ్ మాకిస్తరు అట్లా ఎక్స్చేం ఆళ్ళు వీళ్ళు మేము వాళ్ళు కలిపి చేసుకుంటమండి ఇంగా ఒక వారం గడిచిపోతది అట్లనే
ఆ ఓకే ఇక్కడా లేదండి మేము సొంత ఇల్లెం కా ద
ఉహూమ్
అంటే ఆ మిగతా విషయాలతో చూసుకుంటే ఇక్కడ కొన్ని హాస్పిటల్స్ అవి దగ్గర కొంచెం ఇలాంటి వాటికి సి టీ అనేది కొంచెం ఓకే మీత వాటి అనేది కొన్న్ని అది ఎలా అయినా ఏనే మైనస్లు ప్లేస్ నే ఉంటా ఉంటాయి కొన్నిటికి ఇక మనం అడ్జస్ట్ అవు తో ఉంటా ఉంటాంది
ఇక్కడేమో డబ్బులు తక్కువనే పని చేస్తాయి్ కచోలు కూడాడ తకునే
క్కనే ఇక్కడ సంపాదన అనేది ఎక్కువ ఉ సంపాదన ఎక్కువ వచ్చే దాన్ని బట్టి ఖర్చులు కూడా అలాగే ఎక్కువ ఉంటూ ఉంటా
అవునండి మ్ కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అంటే ఎవరైనా ఉద్యోగానికి సిటీకే వస్తున్నారు పిల్లల చదువుల కోసం సిటీక వస్తారు పిల్లలు హాస్టల్ అది అ సిటీ లోనే అలవాటు ప అక్కడే ఉంటారు
ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ అట్లా ఉండడం వల్ల సిటీ క ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపిస్తారు
మ్ వు కాపోతే ఈ పల్లెటూని ఇప్పుడు ఇంకెవరి ఇష్టపడట్లేదు అక్కడే అలవాటు పడి అ ఇక్కడే ఉంటారు ఇంకా అండి మీరేమన్నా జాబ్ చేస్తారా అండి
నేను ఇంట్లోనే
మ్ లేదండి ఇంకా అ ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే స్నేహితులతో గట్లా వెళ్తానండి
ఆ ఆహాహాహా మాముూలుగా కు మిషన్ అని విలేజ్ లో కొంచెం అట్లాంటి అన్నీ చే
అవునండి మొన్న మాకు పాత ఏమ్మ పిల్లగారు అప్పుడు నేర్పించారండి వెళ్ళినాం మంచిగా నేర్చుకున్నాం
ఉమ్ ఊ ఉహుం
ఉ అట్లా ఇంకా చాలా సౌకర్యాలు ఉంటాయండి డ ఏదైనా మన ఇంట్రెస్ట్ ఉన్న పని చేసుకోవచ్చు
హుమ్మ్
హుమ్మ్ మీకే కొంచెం ఇబ్బందింగా
ఆ ఇక్కడ అనేది హుమ్మ్ ఎవరి తెలిదండి కా కాకపోతే మాది పుట్ ఆహ్ ఏమంట నే నేటివిటీ అనేది విలేజే పా పల్లెటూరే మేము పండుగలకి ఇట్లా అలాంటివి ఉన్నప్పుడు పల్లెటూరుకి ఒస్తు వస్తూ ఉంటాము
హుమ్మ్ అవునండి మీరు మీ అమ్మ వాళ్లు నై చట్టుంటారా అండి పల్లెటూరులో
అండి మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరు పల్లెటూర్లోనే మేము మా మా హుమ్మ్ అ హస్బెండ్ జాబ్ గురించి ఇక్కడ ఉంటున్నాం అన
హుమ్మ్ హుమ్మ్ ఇట్లా వెళ్ళినప్పుడు రాబుద్దు అయి తది అండి మళ్ళ
మల్ మళ్ళీ తిరిగి మళ్ళీ తిరిగి రావాలంటే కొంచెం బాధగానే ఉంటది కానీ ఆహ్ లైఫ్ లో అనేది తప్పు తప్పదు కాబట్టి ఇంగా రావాల్సిఒస్తుంది అండి అలవాటు అయిపోయింది హుమ్మ్ కంపల్సరీ నెలకుకోకా ఒకసారి రెన్నెళ్లకి ఒకసారి అయినా అమ్మవాళ్లద్గ అత్తమ్మ వాళ్ళ దగ్గరకి వస్తూ పోతూ ఉంటాము.
అవునా ఏమేం పండగలకి బాగా పెద్ద పండుగలకి వ స్తారా అండి ఎప్పటికీ ప్రాతి పండ
పెద్ద పండలకి తప్ప తప్పనిసరిగా వస్తూ ఉంటాము చిన్న చిన్న వాటికి ఎప్పుడన్నా ఒకసారి ఇక్కడే ఉండాల్సి వస్తు వస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద వాటికి ే సెలవులు అట్లా ఉంటా ఉంటాయి పిల్లలకైనా స్కూల్లో సెలవులు అట్లా ఎక్కువ ఇస్తా ఉంటారు కాబట్టి ఆ దూరం మళ్ల్ళా ఉమ్ ఒక కా ఐదారు గంటల ప్రయాణం ఉంటది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని సెలవులు ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ రోజులు ఉండడానికి వచ్చేస్తా ఉంటాము ఒక రోజు రెండు రోజులు అలా ఏమైన్నా ఉంటే అప్పుడు రాకుండా అక్కడే ఉండిపోతాం సో దసరా సంక్రాంతి ఎమి ఎమి తేవాలి ఇట్లా ఉగాది ఈ ఈ పండుగలుగా కం కంపల్సరీ వస్తాం వస్తామన్న
ఉహుమ్ మంచిగా ఉందండి మా దగ్గర ఇడ అన్ని పండుగలు బాగుంటాయిండి పల్లెటూర్లలో మంచి మంచిగా జరుపు ఒప్పుకుంటామ ఇంకా ఆ వస్తార ఇట్లనే మీలాగా సిటీ లో ఉన్న వాళ్ళకి ఇట్లా వస్తారు చుట్టాలని ఇట్లుంటే ఉమ్ కొందరు వస్తే మంచిగానే జరుపుకుంటాం హమ్
ఇంటి అదే ఇంటి కొ వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ మా పాపాల దూరు ఆ వాతావరణము అందరు కలిసి మాట్లాడుకోడాలు కలిసి తిండడాలు ఆ ఇంటి భోజనం అనేది చాలా మంచిగా అనిపిస్తా ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఇం మేము వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళయినా అత్తమ్మ వాళ్ళయినా మంచి మంచి వంటకాలు చేసి ఆ చేయ చేయడం అలాంటి అది మంచి అప్పాలని అలాంటి అన్ని చేస్తూ ఉంటారు
ఏమప్పలు చేస్తారండి బాగా చేస్త
బాగా ఆ బాగా చేస్తారండి గ్యారెలు మడుగులు సకినాలు అర్షలు ఆ ఇంకా స్వీట్ లో అదే స్వీట్ లో అంటే అరిశలు ఇలాంట్ టని చేేస్తూ ఉంటారు
ఉమ్ మా ఊ పల్లెటూర్లలో కూడా పండుగను బట్టి అప్పలు ఉంటాయండి ఈ పండగాలకి ఇవ్వే ఇవ్ పండగలకి ఇవ్వ అన్నట్టుగా ఇంక అట్లనే చేస్త్ సంక్రాంతికి మాత్రం అరిషలు సకినాలు తప్పకుండా అట్లా చేస్తారు ఇంకా మిగతా టైమ్స్లలో కార లడ్డు లేకపోతే మడుగులు, గారా అట్లా చేస్తారంండి.
ఉమ్ హూ హు అదే ఇక్కడ సిటీ లో అయితే ప్పలు పండగ కాని చేయడం అట్లా ఏమి ఉండదండి ఆ న ఆ ఇక్కడ చాలా వరకు కు ఇంట్లో చేయరండి అన్ని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడాలు లేకపోతే బయటికి వెళ్ళి ప్యాకెట్ల తీసుకొని రావడం అలాంటివి ఉంటది అంత మంచిగా టేస్టీగా అయితే ఉండవండి
ఇప్పుడు ఆర్డర్ ఇస్తే కూడా చేసి ఇస్తున్నారంటగాని మొన్న మా ఇంటిపక్క వాళ్ళది ఫంక్షన్ అయితే సిటీ లో ఇచ్చారంట ఆర్డరు
ఉమ్
ఇస్తే వాళ్ళే మొత్తం చేసి పంపించింది అందరికిలా లడ్డూలు కార అన్నిీ అప్పలు
అవునండి ఇప్పుడు అలానే అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇంత ముందు అంటే అందరు ఆ విలేజ్ లో కొంచెం ఎనర్జీ అట్లు ఇంట్లో ఎన్ని రకాలైన అప్పలైనా చేసేలాగా ఉండేది ఇప్పుడు ఏమైతుంది అందరు పోయ దగ్గర దగ్గర కూర్చొని చేయ్యాలంటే టె అందరికిఇగ ఇప్పుడున్న జనరే ఇప్పుడున్న వాళ్ళకి ఇట అసరు చేయట్లేరు అన్నట్టు కష్టమైతది అందువల్ల ఆ కష్టం కష్టపడతారు అందువల్ల ఏం చేస్తారు ఈజీగా అలా ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళే అక్కడే జన్యూన్ మంచి నిప్ ప్రిపేర్ చేసి తీసుకొని వస్తారు అన్నట్టు అలా అలా స్మార్ట్ అయిపోయింది అన్నట్టు ఇగా
అవునా అండి అట్లా బాగున్ టయ అండి మరి మేమయితే పల్లె టూర్లైతే మస్తు టేస్టుగుంటాయండి తిన్నోళ్ళు ఎప్పుడు మరచిపోలేరా
అంటే ఏమవుతుందంటే అలా చేసి వచ్చే వాళ్ళు పల్లెటూరు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు అన్నట్టు సో వాళ్ళు మం చజేస్ తున్నారన్నట్టు ఇక్కడ ఇక్కడ ఆ వాళ్ళే చేస్ ఆ అన్ని అప్పల టేస్ట్ తీగా పాక లడ్డూలు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకే ఆర్డర్ ఇస్తున్నారన్ అలాంటి వాళ్ళే చేస్తున్నారు అందువల్ల అవి టేస్ చ్గానే ఉంటాయి బానే
ఊహూ
ఉమ్
కే అండి
మే మారే ఆ ఉమ్ సరే అండి ఉంటాను బాయ్